హలో
ఇనిపిస్తుందా అండి
హా వినిపిస్తుందండి తిన్నా
ఏంజెస్తున్నారు మ్ లేదండి ఇంక లేదండి
ఇంకా తినలేదా ఇంత లేట్ అయింది మరి
ఉం తిన్నానుగా న్నారు తినాలి అండి కొంచెం టైమ్ తీసుకొని తింటా
అవునా ఏంటి మరి స్పెషల్
మాదే బాగారా రైస్ అదే ఉం మన్నగా
ఆవ్నా
ఆలూ బాగారా రైస్ చెప్పండి
తిన్ ఆ తిన్నా బాగున్నమ్ మీర్ తిన్నారా
మీ వాయిస్ కొంచెం ప్రాబ్లం ఓస్తుంది మళ్ళీ ఒకసారి కొంచెం పక్కకు వేరే దగ్గర కూర్చొని మాట్లాడరా
ఇప్పుడ ఓకే నా
ఆ ఓకే ఇంతకు ముందు మొత్తము స్ట్రక్ అయిపోయింది ఇంకా ఎటన్న బైటిక్ కెళ్లారా ఈ మధ్య ఏమన్నా ఆన్లైన్ షాపింగాని
లేదాండి ఎటు ఎల్తలే
షాపింగ్ ఏం చేయలేదా మీరు
లేదండి
రేపు ఫెస్టివల్ గదా మరి ఏమన్నా ప్రిపరేషన్స్ ఉన్నాయా
ఏం లేదండి పెద్దగా చూడాల
అయ్యో ఎందుకాల స్ హలో
ఏం ప్రిపేర్ చెయలేదండి ఇప్పుడు కొంచెం బిజీగుండే
అ అవునా అంటే నార్మల్గా అయితే మీరు రామ్లవారి టెంపుల్ కేళ్తారా శ్రీరామనవమికి ఎవ్రీ ఇయరు
వెళ్దాం ఎల్తా
ఉమ్ అదే అన్ కొంతమంది వేరే ద అంటే అట్లా స్పెషల్ ప్లేసెస్లుంటాయి గదా అ అంటే భద్రాచలం అయోధ్య అలాంటి ప్లేసెస్ కి మీరు ఎల్త ఎల్లారా ఎప్పుడైనా
భ భద్రాచలం ఎల్నాగాని అయోధ్యకు ఇంకా వెళ్ళలేదండి అంటే కన్స్ట్రాక్షన్ మొ త్తం అవ్వలేదని అంటున్నారు గదా అయోధ్యది
కన్స్ట్రక్షన్ ఐందిగదా
లేదు లేదు ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటే జస్ట్ ఇంకోటి ప్రతిష్ట కానే చుట్టుపక్కన మార్బుల్స్ గానీ అవన్నీ ఇంక అవ్వలేదండి మొత్తం అయిపోయినంక వెళ్దాం అక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది చెప్పిందానమాట ఇంకొక వనియర్లో అయిపోతది అప్పుడద్దురు ఒకటే సార్ జూసినట్టు ఉంటది మళ్ళీ మళ్ళీ చూడ్డ చుట్ట అనిసేసీ అని ఉండే
ఆ అవ్నా అదేం చాలా మంది అయింది ఆ అని చాలా వరకు అప్పుడు కుభామేలా జర్గింది గుర్తున్దా మి అప్పుడు చాలా మంది ఇంకా అంత దూరం వెళ్ళాం కదా అట్ల కని అయోద్ధ్య కాశీ ఉ ఉ చాలా మంది వేళ్ళారు మీరు వెళ్ళారా కుంభమేళకు
లేదండి అప్పుడు నేను కన్సీవై ఉండే
ఓకే ఓకే అంటే మీ ఇంట్లో ఎవరు వెళ్ళలేదా
ఆ వెళ్ళలేదు
అవ్నా మా హస్బెండ్ వెళ్ళారు ఒక్కరే వెళ్ళారు అంటే వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్తో కలిసి వెళ్ళారు
ఆహా
ఉమ్ అసలు ఆ జర్నీ ఏ వాళ్ళకు మొత్తం దమ్ముదమ్మ అయింది ట్రైన్లో వెళ్లారు
ఓ మా వాళ్ళు బస్లో వెళ్లారు అంటే మ పెద్దమ్మా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉంటారు కదా ఈ మహిళల సంఘం వాళ్ళు ఉంటారు కదా అందరూ
ఓకే ఓకే అవ్ను
వాళ్ళందరు కలిసి ఎళ్లారు
ఊ మ్ బాగుందంట అంటే మా హస్బెండూ అంత దేవునంత పెళ్ళికి ముందు ఊ దేవునంత ట్రస్ చేసేవాడు కాదు
ఆ
ఆఫ్టర్ మ్యారేజూ ఇంకా అసలు ఆ మా హస్బెండ్ పెళ్లింగ్ అసలు టెంపుల్స్కే వెళ్ళేవాడు కాదు ఆఫ్టర్ మ్యారేజూ ఇంకా మ పాప పుట్టిందానికి ఇగ మొత్తం అన్ని ఒక్కడే సోలోగా దిరిగేస్తున్నాడు ఆహ్
ఆహ్ సిట్యువేషన్ రావాలి దేన్నీ నమ్మలంటే కరక్టే గాని
అసలేట్లో తెల్సా మొత్తం నాస్తికులుంటారు కదా మూ
ఉ ఐడియా ఉంది మా డాడీ కూడా ఒకానొక స్టేజ్ వరకు దేవున్ని అంటే నమ్మరు అని కాదు మొక్కుతారు గానీ లేదు ఎం ఉండదు ఏదో ఆ అన్నటుండేది
యాక్చువలి అసలు మీకు చెప్పాలంటే ఒక ఒక స ఒక సిచ్చువే యేషన్ జరిగింది మా మ్యారేజప్పుడు ఏంటంటే అంటే ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు ఆ చుసి అంటే దేవుణ్ని నమ్ముకుంటారని అంటారు కదా క్రిస్టియన్ దేవున్నీ హలో
చెప్పు
మా మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా క్రిస్టియన్ దేవుడిని నమ్ముకుంటారు అంటారు కదా
అవును
అట్లా నమ్ముకున్నారు అయితే మా మా హస్బెండ్ ఒ హలో
ఉ చెప్పండి
అయితే మా హస్బెండ్ వచ్చేసి అంటే బాప్తీస్మం తీసుకోలేదు బట్ ఏంటంటే హ్మ్ అని సో వినాయక చవితి అయితే అక్కడికి వెళ్తేరని సపరేట్ గా మొక్కడం ఇట్లా కొబారికాయి కొట్టడం అట్లాంటి బొట్టు వెట్టుకొని ఇట్లాంటివి చేసేవాడు కాదు అసలు టెంపుల్స్ కి ఎటు వెళ్ళే వాడు కాదు ఇంగ అయితే ఇక దా అయితే మా మ్యారేజ్ ఇప్పుడు ఏంటంటే నాది మామూలుగా గోల్డ్ పెట్టేటప్పుడు ఇయర్ రింగ్స్ చేయించుతారు కదా అందులో లో లక్ష్మీదేవి ఫోటో వచ్చిందం అంటే ఇట్లా ఆ విగ్రహం తొ చేశారు
ఓకే
అవి చూసి మావారు ఎంత రచ్చ చేసారంటే ఫోన్ లో నాతో వాదించి డు అసలు అట్ల ఎందుకు
చేపించేటపుడు చేపద ఆయనకి